ఆ వినిపిస్తుందక్క
ఊ బాన్నారా నువ్వు బాగున్నావ
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు అక్క
ఏం లేదు ఇప్పుడే పడుకని లేసినారా
ఎందుకు ఈ టైమ్ లో పడుకున్నారు మరి
ఊ అంతే ఈగ ఈ టైమ్లోనే నిద్ర వస్తుంది నాకి ఆ
అవునా
డడైలీ ఈ టైమ్ నిద్రపోయేదే నాది
అవున నాకస్సలు డేట్ టైంలో అస్సలే నిద్ర రాదు.
రాదా కి
అస్సలే రాదు ఏమో తెలియదు ఇంక మా ఫ్రెండ్స్ అందరు మా రూమ్ లో అందరు పడుకుంటారు కానీ నాకు మాత్రం అస్సలే నిద్ర రాదు.
మార్నింగ్ ఎప్పు లేస్థాను.
సెవెన్ తర్టీ ఎయిట్
మరి రావాలిగా నిద్ర ఏందు కు రావట్లే
స్తే నైట్ టైమ్లో ఎంత లేట్గా పడుకున్నా కూడా సెవెన్ థర్టీ లాస్ట్ ఇంక
ఆహా ఉ నాకు నైన్కి లేసినామండి. నిద్రవస్తది అనిండు అలవాటు అయింది హాస్టల్కి వచ్చినాకనే అలవాటు అయిందా నిద్ర కూడా
అవును. హాస్టల్లో ఉంట్ర అక్క మీరు
ఆ హాస్టల్ ఇంట్లో తిడ్తరు పడుకుంటే ఫుల్
అవును అవును ఇంకా ఈవినింగ్ టైమ్ లో పడుకో ఆ పడుకుంటే ఏమో అయితది అనేసి పడుకోవద్దు అనంటరు ఏం చేసారక్క మరి ఈ రోజు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఎళ్తాను
ఆ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి లేసిన
అవునా ఎందుకు ఎందుకు మరి ఇంత
టి సిఎస్ లో ఎగ్జామ్ ఉండె
ఓకే ఎలారాసా సరెక మరి
రాసినం ఆటిట్యూడ్కి అసలు టైమే సరిపోలె మాకైతే ట్వంటీ మీ ట్వంటీ కొసెన్స్ ట్వంటీ కోసెన్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక్కొక్క సెక్షన్
అవునా
ఆ అదిీ అ ఒక కొసెన్ చేయడానికి టూ మినిట్స్ పడుతుంది తుంది ట్వంటిఫైవ్ మినిట్స్ స్వల్‌ ట్వంటి కొసెన్స్ రాయాలంటే అసలు టైమేసరిపోలేకొన్నివదిలేసినఇగ
అయ్యయో
అందరికి అట్లనే అయింది టైం చూసుకోక అన్ని చేసిన కాకపోతే లాస్ట్ టైం అయిపోయే ముందు ఎవేవొజస్ ర్యాండమ్ గా పెట్టేసి వచ్చిన ఆప్షన్స్ హమ్
ఉ
అంటే కోడింగ్ సెక్షన్ ఉంటే కోడింగ్ టూ కోడింగ్స్ ఉండే ఒక కోడింగ్ రాసినా బట్ అవి టెస్ట్ కేసెస్ పాస్ అవలె అవుట్పుట్ రాలే
అయయో హమ్
ఏ జస్ట్ అటెంట్‌కోసం వెళ్ళినాం అంతే అసలు ఎట్లుంటదిఎట్లా లేదు టెస్ట్ అనేసి వెళ్ళినాం మేము
అవునా మళ్ళీ నెక్స్ట్ మంచి గ ఇప్పు ఇప్పుడు ఒకసారి తెలిస్తే నెక్స్ట్ టైమ్ మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు
చ్చూ
ఆ
ప్రిపేర్ అవ్వకుంటేనే ఇప్పుడు మంచి రా వచ్చిన ప్రిపేర్ అయితే ఇంకా మంచి రాసేటోళ్ల మంచి తం
నేను కూడా నా ఎంసెట్టప్పుడు ఏమనుకునేనున్న అంటే అసలు నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. ఆ ఒక్కొక్కరిమో కోచింగ్ తీసుకొని ఏమ అన్ని చేశారు కాకపోతే వాళ్ళు క్వాలిఫై కూడా అవ్వలేదు. నేను చిం తీసుకోక పోయినా అసలు ఒక్క రోజు కూడా చదువుకోలేదు. అంతే ఇంకా ఇంటర్ లో మనం ఎ ఇంటర్ లో చదువుకున్నామే కదా అని చదువుకోలేదు అవి ఇంకా ఇప్పుడే మంచిగా వచ్చింది. ర్యాంక్ మా ఫ్రెండ్ అయితే ఒకమె కోచింగ్ తీసుకుంది. కోచింగ్ తీసుకున్నా కూడా అప్పుడు ఏమనిపించింది అంటే నాకు కు ప్రిపేర్ అవుతే ఇంకా బాగారస్ కస్తగావచ్చు ఏమో అనిపించింది. అనుకున్నాను న్నేను కూడా హు అవును
లెట్ అయితం ఏం చేస్తాం
అవునవును మనం ఏదైనా తర్వాత ఏదైనా లేట్ రీలైజెషన్
ఉహ
నాది మార్నింగ్ అదే సుస్మిత అక్కది ఆఫ్టేర్నూన్ ఉంటది.
అవునవును ఆహా హు పాపం అక్క ఇంకా బస్ లోనే ఉన్నారంట.
అవునా
ఉ
మెసేజ్ చేయాలె నేనే ఇకా
ఆ మీ దగ్గ గ్గరలోనే ఉంది ఇది ఎంత సెంటర్ దగ్గరలోనే ఉందా మరి
ఆ మాది జస్ట్ వన్ వన్ ఆర్ ట్వీటీ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే
అక్కది కదా చాలా ఇక్కడో వడింది అసలు సెంటర్
ఆవునవున్
హుమ్
బస్సెస్ ఉండవు అసలు ట్రావెలింగ్ కి చాలా ఇబ్బంది అయితాది
అవును ఎగ్జామ్ కి హైక్ అయిపోద్ది కదా
ఉమ్
ఫైకి అయిపోయినా కూడా బస్ కోసం వెయిట్ చేసి బస్ కోసం వెయి చేసి చేసి చూడాలి ఇంకా
బస్ కాద్ గాని వాళ్ళు బండి ఉందని అన్నా
అవునా
ఉమ్ బైక్ మీద ఏళ్ళారు పొద్దున అంటే మా ఏమంటరు మా సెంటర్ వరకి బస్సు అక్కడ నుండి మళ్ళీ బైక్
ఆహా
ఆ సో ఇబ్బంది ఏం లేదు బై కున్నందుకు
హ్మ్ ఇంకా మరి
రేపు ఉందా కాలేజ్
లేదక్క రేపు శ్రీరామనవమీ కదా
ఆహా రేపుిచ్చిండ్రా హాలిడే
ఆ మీకు ఈ రోజా
ఆహా తెలీదు అసలు మాకు హాలిడేనే ఇవ్వదు సరీగ్గా రేపు కూడా
అవునా శ్రీరామనవమి కి హాలిడేస్ ఇస్ సరు ఇంక
వెళ్తున్నవే ఏమో మరి పెట్ట ర్ పురి
లేదక్క వెళ్ళట్లే హ్మ్ వెళ్ళాలి బట్ వెళ్ళలే నే ఇంకా
ఆహా
మ్మ్ మీరు వెళ్లారా టెంపుల్ కి
తెలియదు టైడ్ అయిమేందో రేపు ఎల్దమ్ లా వద్దాన్
అవునా
ఆ వ ఇంకేం ప్లాన్ అయితే చేస్ స్తాలే
మ్ హు చెయ్యండి మరి దగ్గరలో ఉంటాయిగా టెంపుల్స్ నేనైతే ప్రతి ఇయర్ ఏళ్ళే లేదాన్ని లాస్ స్ట్ ఇయర్ మాకు సెమ్ ఉంది నెక్స్ట్ డే నెక్స్ట్ డేె సేమ్మున్న కూడా ఎల్ ళ్ళినాం ఒక వెళ్ళి ఒక వన్ అవర్ టూ అవర్స్ టెంపుల్లో ఉండేచి వచ్చేసినం
హ కళ్యాణం చుసెసి ఒచ్చిర్ర
కళ్యాణం చూసేసి ఒచ్చినం
భద్రాచలంలో బా జరుగుతది కదండీ
అవునవును బాగ జరుగుతది కాని మనం అక్కడికి అస్సలే ఎళ్ళలేము
అవును ఎప్పుడైనా భద్రాచలం పోవాలన్నదే ఉంది మాకైతే
నాకు కూడా అదే నేను మమ్మీకి అదే చెప్పాను మా మమ్మీ ఏమనింది వెళ్దాం అని అంది నేను కూడా వెళ్ళలేదు మా మమ్మీ ఎళ్ళిన్ కనీ
ఆహా
నేను ఎప్పుడు వెళ్ళలేదు భద్రాచలంకి మనం వెళ్ళాలంటే అక్కడ టూ డేస్ స్టే చెయ్యాలి
ఆ
వన్ డే స్టే చెయ్యంది అయితే ఆ రూమ్స్ ఉంటాయి మా అక్కేయ్య వాళ్ళు కూడా ఉన్నారు రు
ఆహా
మ్
అన్నిీ అనుకోడం నిజం ఎప్పుడు అయితయో
అవునవును అన్నీ అనుకోవడమే వెళ్ళాలి ఇంకా ఈ ఇయర్ అయిపోయేలోప్
నా ప్రొఫైల్ చూస్ అడిగినవా నాక్ మ్యారేజ్ అయ్యిన్.
ఎవరి చెప్పే, ఇవరడిగార్. మళ్ళీ, నేన్ మిమ్మల్నడగలేదుగా.
సుష్మితక్కాడి.
అవునా. అవును ప్రోఫైల్ చూస్ అని అడిగాను.
హా
ఊ
చెప్పిందన్. మ్మాయి, ఫేక్ ప్రోఫైల్ చూసడిగ్. అడిగి
అవునవును ప్రోఫైల్ చూసి అడిగాన్ నేను.
హ
ఊ
మా పిన్ని బాబాయ్ ప్రొఫైల్ లో.
చెప్పింది. కావ్య నాకు.
ఆహ.
ఊ వాళ్ళ పిన్ని బాబాయ్ అంట అనేసి చెప్పింది. ఆ విషయం మళ్ళీ మ్యారేజ్ అయ్యిన్. నన్నడగడం ఎందుక్. కొని అడగలేదింకా. ఊ
ఐ యాం స్టిల్. ట్వంటీ వన్.
అంతేగా ట్వంటీ వన్నెగా. చేసుకోవచ్ మెల్లిగ.
ఆ పొవే ఇంకా సిగ్. సర్లే.
అవును.
జాబ్ జేయాలి.
అవును
నెక్స్ట్ ఏంటి మరి మీది.
మాస్టర్స్ అయినా లేదంటే మెడికల్ కోడింగ్.
ఆహా మాస్టర్స్ సబ్. గోడింగ్ జై ఐతే.
అవునక్క.
పంపిస్తరా ఇంట్లో.
పంపిస్తా అన్నరు. అన్నయ్య వాళ్ళు. గుడ ఉన్నరు.
ఆహా
ఉ
బెటర్ ఎంతె
ఈ వయసులో ఉన్నారు చా ఏమో పెదనాన్న వాళ్ళ కొడుకు ఉంటారు కదా అన్నయ్య తను ఉన్నాడు మా వదిన మా వదిన కూడా అక్కడే మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు
ఓ పెద్ద ప్లానింగే అట్లా అయితే
అవునవును ఉన్నాయి కాని అది ఆయితదో లేదో ఇంకా లేదంటే ఇక్కడే మెడికల్ కోడింగ్ ఇన్ఫామ్ చేసుకోవాలి ఇంకా
ఉ అ పో నారు
డిన్నర్ చేసారా మరి మీరు
లేదు ఇంకా
ఓకే అక్కా
ఓకేరా ఉ